హలో
ఆ
బావున్నర అక్క
ఆ బాగున్నాం మీరు బాగున్నారా?
ఆ బాగున్నాం. ఏం చేస్తున్నారు?
ఏమి చేయట్లే ఇప్పుడే పని అయిపోయింది.
అవునా ఏం చేసినారు ఫుడ్డు?
ఫుడ్డు అన్నమే ఉంది అన్నం, పప్పు
మ్ అవునులేండి వాతావరణం ఎలా ఉంది కూల్ అయ్యిందా మీకు ఎండలు కాస్తా ఉన్నాయా?
నిన్నటి వరకు అయితే చాలా వేడిగ ఉన్నింది ఈ రోజు కొంచెం కూల్ గానే అనిపిస్తుంది.
అవునా మా సైడు వర్షం పడేలాగా వస్తది. గుంప్ పులు గుంపులుగా అదే కొంచెం తెరపిచ్చి తెరపిచ్చి వర్షం అయితే ఏం లేదు ఊరికనే మాడం పడుతది మళ్ళీ గ్యాప్ ఇస్తది బెదురుగా ఎండ కాస్తది. అట్ల చేస్తా ఉంది మాకు వర్షాలు ఏమి లేవు. మ్ ఎండలు ఎక్కువయినాయి, వేడి ఎక్కువ అయిపోయింది.
తట్టుకోలేకున్నాము మేము కూడ ఇక్కడ
అ అవునా మీకు స్కూల్ పోయే పిల్లలున్నార?
ఆ ఉన్నారు.
అవునా వెళ్ళారా స్కూల్కి?
ఆ వెళ్ళారు స్కూల్ కెళ్లారు.
మ్ ప్రైవేట్ స్కూల్ ఏ నా మీ అమ్
మ్మ్ ప్రైవేట్ స్కూలే అమ్మాయి, అబ్బాయి
అవునులేండి అప్పుడైతే మనకి ఎప్పుడు ప్రైవేట్ స్కూల్ మనకన్ని గవర్నమెంట్ స్ స్కూల్సు
మనం ఎప్పుడు చెట్ల కింద కూర్చొని చదువుకోవడమే ఎక్కువైపోయింది గానీ అప్
ఆ ఇప్పుడు అప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి
మ్ వేద్దామన్నా గాని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు ఎందు కనేలాగే ఉన్నారు ఇప్పుడు
మ్ అప్పుడేంది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అయ్యే ఖర్చు కూడ ఆ అట్లీస్ అంతా కలిపినా కూడ, అప్పటి నుంచి యూనిఫామ్ ఫ్రీనే, ఫుడ్ ఫ్రీనే, ఆ బుక్స్ ఫ్రీనే ఇప్పుడు ప్రతి క ఎల్కేజి యూకేజీ కె పదివేలు పెట్టాల్సి వస్ తంతావే పదహైదు వేలు, ఇరవై వేలు అన్
ఫస్ట్ క్లాస్ కి వెళ్ళాలికి ఇంక ఆడికి కంప్లీట్ అయ్యి మనం దగ్గర దగ్గర ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ చదువుతున్నా కూడ ఆ ఖర్చు అయ్యేది కాదు.
మనకసలు ఆ ఖర్చు, ఖర్చే లేదు మనకి.
అదే అదే మనీ
ఆ అప్పుడు మనకి ఇంటర్లో టూ ఇయర్స్ కలిపిన కూడ ఫార్టీ థౌజండ్, ఫిఫ్టీ థౌజండ్, యాభై నలభై వేలు అయితే ఇప్పుడు సెకండ్ క్లాస్ ఫోర్త్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్కి యాభై వేలు ఈజీగ అయితాది సంవత్సరానికి.
ఈజీగ అవుతుంది. మీ అమ్మాయిని ఇప్పుడు మామూలుగా ఇక్కడే ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివీళ్ల అనుకుంటన్నార మాముూలుగా స్టేట్ దే చదివీళ్ల అనుకుంటన్నావ?
ప్రస్తుతానికి అయితే అదే వన్ టూ ఇయర్స్ స్కూల్ బాగా అలవాటు పడిపోతే, మళ్ళ ఆ తర్వాత మార్చాల స్కూల్స్ మార్చాల్సిందే. ఏమంత ఆ అంత ఇం. పర్లేదు ఇంప్రూమేంట్ ఉంది కానీ ఓవర్ ఇంప్రూమెంట్ లేదు ఓవర్ అంటే. కనీసం వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా చెప్పడానికి గుడ లేదు. నిన్న మా అమ్మాయి స్కూల్ వెళ్ళే పిల్లలు చిన్న పిల్లలు కాదు. ఉ అంటే వాళ్ళు చెప్పడం ఉంటది. పిల్లల మైండ్ షార్ప్. నే ఉంటది కానీ వాళ్ళు చెప్పడం అదిలో ఉంటది ప్రాబ్లం మా అమ్మాయి స్. స్కూల్కి వెళ్లే పిల్లలు ఇప్పుడు ఫోర్త్ క్లాసో ఫిఫ్త్ క్లాసో. ఆ ఆ పిల్లలకు కూడా కనీసం నిన్న టేబుల్స్ అడిగితే. ఇప్పుడు మా అమ్మాయికి అట్లాంటి పిల్లలకి ఫోర్ ఫైవ్ టేబుల్స్ దాకా రావాలి వాళ్ళు అసలు చెప్పలేకపోతు. తున్నారు. నిన్న మా ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అస్సలు కనీసం. ఫోర్ టేబుల్ కూడా చెప్పలేకపోతా ఉంది.
కానీ థర్డ్ క్లాస్.
ఉ థర్డ్ క్లాస్ ఫోర్త్ ఆ అమ్మాయి. చెప్పలేకపోతంది అంటే వాళ్ళ స్టడీ కన్సల్టేషన్ నీటి. గా ఇవ్వడం లేదు అందులో పిల్లలు షార్ప్ గా కూడా లేరు. స్కూల్కి మార్నింగ్ వెళ్ళినప్పుటికి ఇప్పుడు ఈవినింగ్ వచ్చినప్పటికి షార్ప్నెస్సే లేదు అసలు.
అసలు కూర్చొని వెళ్తానే హోంవర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్. ప్తున్నారు అంత వరకే గాని ఇంటికి వచ్చాక మా అబ్బాయి చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాలు తాగేసి కొద్దిసేపు. ఆడుకొని మళ్ళీ హోంవర్క్ కంప్లీట్ చేయమంటుంది మా మే అని చెప్తారు.
ఉమ్.
అయినా కూడా వచ్చిన వెంటనే వచ్చినళ్ళ నుంచి కూర్చుని రాసుకోనన్న రాసు. కో అంటున్నా గాని వినట్లేదు అంటే వినట్లేదు అంటే అది మన ప్రాబ్లం అయితే కాదు గా. అక్కడ కూడా సజెషన్ ఇవ్వాలి పోయిన తర్వాత చెప్పిన పని చేయాలి హోంవర్క్.
వాళ్ళు ఎంత చెప్పినా అది అదకటి మిస్టేక్ అను. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోయినా మనం ఇంట్లో కూర్చోబెట్టి చెప్ప. కోవాలి ఒక మాట అన్న ఎందుకంటే ఇప్పుడు పిల్లలు. అప్పుడు ఎడ్యుకేషన్ వేరు ఇప్పటి పిల్లలు ఎడ్యుకేషన్ వేరు అప్పుడు ఏముంది. లే నిదానంగా చదువుకున్నా ఏదోటి చేసుకొనైనా బ్రతుకవచ్చు ఏదోటి. ఎట్లా తిరిగి చేసుకోద్దు ఇప్పుడు అట్లా కాదు చదువు ఉంటే విలువ చదువులేక. కుంటే ఆ విలువ కూడా లేదు కదా దాని తగ్గట్టుగా అసలు మన. పిల్లల్ని కూడా మనం ఎంతో కేర్ చేస్తేనే ఆటకి. కేర్ చేయకపోతే ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది మనమే మరి ఫ్యూచర్ మనకే తెలుస్తది. అంద్ అందుకే ఒక టూ ఇయర్స్. ఉమ్. ఒక టూ ఇయర్స్ అవును మీ అబ్బాయా చెప్తాడా ఏమైనా.
అదే ఫస్ట్ క్లాస్. కేళ్ళాడు ఇప్పుడు ఓన్లీ ఏబీసిడీలు స్మాల్ ఏబీసిడీ ఓన్లీ నర్సరీ. నర్సరీలో ఉంటే ఏం రాస్తారు ఏం చదువుతారు అంత వరకే వచ్చు.
ఉమ్.
ఇంక టేబుల్స్ కానీ కానీ ఇవి గుర్తు చేయగల ఇవి ఆపిల్స్ అట్లాంటివి ఏంటన్నా ఉండేవి మనం ఇది ఏ ఇది ఏంటంటే అది చెప్పగలుగుతున్నాడు అంత వరకే గాని ఇంగ్లీష్ లో అయినా ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే అన్పిలే
ఇంప్రూవ్మెంట్ లేకపోతే చానా ఇబ్బంది అందులో మన పిలల్ల్ను మనం ఒక ఇయర్ వరకే కేర్ చేయగలము ఆ తర్వాత మనం ఎంతనా చెప్పు చదవలేరు ఓన్లీ మనం ఫిఫ్త్ సిక్స్త్ఒక క్లాస్ వరకు ఎంత వాళ్ళ పైన ఇంట్రెస్ట్ చూపించి చదివిస్తావు ఆ తర్వాత ఇప్పుడు పెట్టుకోకుండా ఆ ఇంట్రెస్ట్ ఫిఫ్ ఫిఫ్త్ తర్వాత పెట్టి ఫిఫ్త్ టు టెన్త్ పెట్టినామండి ఆ తర్వాత చదవలేరు పిల్లలు ఎన్ సెట్ అవ్వరు ఎంతదు ఎక్కడన్నా వెయ్యి ఇంటర్నేషనల్ స్కూల్ కే అసలు ఏం రాదా పిల్లలకి ఇంకప్పుడు ఇబ్బంది పడాల అదే
ఫిఫ్త్ క్లాస్ వరకు స్టడీ మంచిగా ఉంటే ఆ తర్వాత మనం చెప్పు చెప్పకపోయినా ఆటోమేటిక్ గా వాళ్ళే చదువ్ కోగలుగుతారు
ఆ మా ఊర్లో పపా ఆ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ అంట బిందు అనే పాప ఒక పాప ఉంది ఆ పాపకి ఇప్పుడుకింకా గుణంతాలు చెప్తున్నారంటే తలకట్టు దీర్ఘం అవి ఇంకా ఎన్ అంత ఇది చూడు అంత ఏజ్ పాపకి అసలు ఎన్ అంత భాగంగా లెసన్స్ చెప్పి క్వశ్చన్స్ నేర్పించే రకం ఇప్పుట్టు
అవును
ఉమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్పియాల వీళ్ళకి
మొత్తం మొత్తం చదవమని కూడా చెప్తారు చాల్ చాలా స్కూళ్లల్లో ఫస్ట్ లెసన్ వాళ్ళుకి చెప్పిన వెంటనే కొంతమంది స్కూల్ పిల్లలను కూడా పిలిచి ఫస్ట్ లెషన్ అండర్స్టాండింగ్ చేసుకొని లెషన్ చదవండి ఫస్ట్ తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆ లేషన్ లోనే దొరుక్ తయి కాబట్టి కోశన్ లెషన్ చదవండి ఫస్ట్ అని చెప్తారు చాలా మంది
అది కదా అసలు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి స్కూల్లో అయితే ఈ ఇంప్రూమెంట్ ఏం లేదు ఇంట్లో ఆడికి కూర్చోబెట్టి రాపిస్తా అంటే సరే బానే ఉంది రాస్ బావున్నార్ అదే ఇంకా ఈ వా ఈ లాస్ట్ హాఫ్ హఫ్ డే హాఫ్ డేస్ స్కూల్ జరిగేదప్పుడు వేసాము ఈ ఇయర్ వ కంటిన్యూగా పోయి కంటిన్యూ చేసిందంటే నెక్స్ట్ స్కూల్ చేంజ్ చేయాల్సింది ఎందుక్ తోంటే అమ్మాయి ఇంకా ఏం క్యాచ్ చేయలేకపోతా ఉంది ఇప్పుడే క్యాచ్ చేయలేకపోతే ఇంగ వాళ్లేం చేస్తారు
నెక్స్ట్ నెక్స్ట్ కి ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతాది కదా మీ అమ్మాయి
ఊ ఫస్ట్ కు వెళ్తే ఆటాయానికి ఊ కొన్ని కొన్ని నేర్పిచ్చేసి వేరే స్కూల్ జాయిన్ చేయాల్సిందే
ఊ
ఉ లేకపోతే అసల్ చాలా ఇబ్బందయిపోతుంది మనం కష్టపడేది వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళకి ఇంగ చదివే లేకపోతే మనం ఎంత కష్ కష్టపడితే ఏం లాభం
ఇంట్లో కూడా నేను కూడా చాలా వరకు అడిగి చూస్తున్నా బాబుని ఒక్కటన్నా చేంజ్ చేద్దాం చేంజ్ చేద్దామని కానీ సెట్ అవ్వట్లేదు చూడాలి చాలా వరకు
ఎందుకంటే పిల్లలు అల్లరయిపోతే ఇంగ మళ్ళీ స్టడీ పైన ఇంట్రెస్ట్ పెట్టరు
ఇంట్రెస్ట్ పెట్టారు
మ్ ఇప్పుడు వాళ్ళ చదువుకుంటేనే కదా మనకు కూడా రేపు చోట ఇదన్నా గా ని ఆ వాళ్ళ పిల్లోడు బాగా చదువుతాడు ఏదనా చెప్తాడు అనే ఉద్దేశం ఉంటది ఏం చెప్పుకుండా సైలెంట్ ఉంటే ఆ వీనికి ఏం వస్తారులె అనే మాట అంటారు అదొక భయం కొట్లో ఇప్పుడు చాలా భయమే అది
అంటారు ఇప్పుడు నుంచి వాళ్ళ స్టడీ ఒక మనం ఎలా ఉన్నాము అనేది మనం చూస్ కోకూడదు డబ్బులు గురించి ఆలోచించకూదనీ
ఆ
మన స్టడీ అయితే మనం మంచిగా చూసుకోవాలి ఫస్టు
మనం అంటే చదువుకోలేకపోయినాం అప్పుడు చదువుండి కూడా చదువుకోలేకపోయినం ఇప్పుడు అన్ని రకాల అన్నిీ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చదువుకోవాలంటే ఇప్పుడు వాళ్ళకూ కూడా చదువుకోకా పోత్ టె ఇంకా మనతో పాటే కదా వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ కష్ ష్ట పడాల్సి వస్తది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కి
మన అమ్మ నాన్న వాళ్ళు మనం కష్టపడి చదివిసినారు అంత మట్టుకైనా ఆ ఫ్యూచర్లా ఆ జనరేష్ షన్లో అయినా ఇప్పుడు ఇంత జనరేషన్ లో ఉండి కూడా మనం చదివించుకోలేకపోతే అది మనదే తప్
మన్ది తప్పు అదే స్కూల్లో వాళ్ళు ఎంత కేర్ చేసినారో ఏమో మనం చూసనం కానీ ఇంటికి వచ్చినాక ఓ గేటు కొట్టకపోయినా పర్వలేదు చెప్పైనా నిదానంగా కూర్చోబెట్టుకొనైనా చెప్పుకోవాలి ఎన్ మ్ ఆ హోమ్ వర్క్ కంప్లీట్ చేయలా ఆ హోమ్ వర్క్ లేదా నారు అవి చెప్పమన్ చెప్పల అవి చూడకోకుండా స్ట్రేట్ వర్క్ చేయమనల స్లెట్ అయిపోతేని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నీకు ఏమేమి వస్తాయొ అవన్నీ రాయని చెప్పాలి చెప్తే వాళ్ళకి కొంచెం అయితే మనం ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే మనం చెప్పే దాంట్లో ఉంటది మనం ఎంత ముద్దుగా కాకపోయినా ఎంత మంచిగా చెప్పుకుంటే వాళ్ళు అంత బాగా వినేేదట్లు ఉండాలే మనా పిల్ మన చేతి దాటిపోతే ఇంగ వినలేరు ఏ వాడు స్కూళ్ళో ఎం విన్నడ్ వినకపోయినా ఇంట్లో మన మాట అన్నా వినకపోతే ఇంకా మన చేతికి రారు
అస్సలు
చనా ప్రాబ్లం అయిపోతది మరి మనకి మనమే ఇబ్బంది పడాల్సి వస్తది
మ్
సర్లేండి అయితే నిను ఉంటా
మ్ సరే